లో కిల
హలో దీప్తి ఎలా ఉన్నావ్
బాన్నా మీరు
నేను గూడా బావున్నా ఎలా ఉంది మీ డే ఈ రోజు హవ్ ఇవన్నా గుడ్ థింగ్స్ బ్యాడ్ థింగ్స్
ఛ అట్లా ఏం లేదు డైయిలీ వర్కె డైలీ రోటీన్ ఏ ఇప్పుడు జస్ట్ అలా కూర్చున్న అంతే ఖాళీగా ఏం జరగలేదు
అవునా అంత వర్క్ లైఫ్ అన్ని లైఫ్ బాందా
వర్క్ లైఫ్ ఏం లేదు కాలేజ్ లైఫ్
కాలేజ్ లైఫో కాలేజ్ అయితే ఇంకా చాలా బావుంటందేమో
అందుకే ఏం స్పెషల్ లేదు
ఓహో
ఏం చేస్తున్నారు మీరు
నేను కూడా కాలేజ్ స్టూడెంట్నే కాబట్టి ఏం వర్క్స్ లేవు యాజ్ యూజువల్ రొటీన్ లైఫ్ అండ్ మా కాలేజ్ లో ఫెస్ట్ ఉంది ఈ మధ్యలో అంటే రీసెంట్ గా ఈ టూ డేస్ నుంచి వార్ గురించే వస్తుంది అంత ఐడియా లేదు మీకు ఏమన్నా ఐడియా ఉందా వార్ గురించి
ఆ ఆక్చుల్లీ ఇది స్టార్ట్ అయింది ట్వంటీ ఎయిత్ ఫెబ్ లో ఇరాన్ మరియు ఇస్రాయిల్ మధ్య ఇరాన్ ఇస్రాయిల్ ఉన్న యునైటెడ్ స్టేట్స్ కలిసి ఇరాన్ లోని కొన్ని మిలిటరీ మీద న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద ఎయిర్ స్ట్రైక్ చేశారు ఆ దాడుల్లో ఇరాన్ లో నీ నాయకత్వంలోని ఇంపార్టెంట్ వ్యక్తి చనిపోయాడని రిపోర్ట్స్ వచ్చాయి అఎప్
ఓహో
అప్పటి నుండి వార్ స్టార్ట్ అయింది
అవునా మరి ఇంకెన్ని డేస్ కొన్ని ఆ కంటిన్యూ అవుతుంది వార్
చెప్పలేము ఆవ్ ఆ దాడుల గు వెంజ్గా మళ్ళీ ఇరాన్ కూడా ఇస్రాయిల్ మీదకి ఆ మిసైల్స్ డ్రోన్స్ తో అటాక్ జేసింది ఒక ఒక క క మీద ఒక కంట్రీ ద రల్లో ఆట్యాక్స్ చేసుకుంటా ఉంటున్నారు
అవునా దీని వల్లనే చాలా గ్యాస్ షార్టేజ్ వచ్చిందని విన్నా నిజమేనా
అవును ఆ టూ త్రీ డేస్ నుండి పెద్ద పెద్ద సిటీస్ లో చాలా షార్టేజ్ ఉంది సిండర్స్ అయిన ఎల్పిపీజీ అయిన
మోస్ట్లీ హైదరాబాద్ అండ్ బెంగళూరు దాంట్లో ఎక్కువ ఉందని విన్నాను ఇదిమన్నా తెలుసా మీకు ఇంకా దాని వల్ల ఎవరెవరు ఎఫెక్ట్ అవుతున్నారో తెలుసా
ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి ఎఫెక్ట్ అయ్యేది అయితే కామన్ పీపుల్ క ప్రతి దాంట్లో ఏ వారైనా కామన్ పీపుల్గా సఫర్ అయ్యేది సివిలియన్సే సఫర్ అయిపోతారు
ఏం పాపం తెలియకంటనే వాళ్ళు సఫర్ అవ్వాల్సి వస్తుంది అహ ఇంకా గోల్డ్ ప్రైజెస్ కి కూడా అది వన్ ఆఫ్ ద రీజన్స్ అని విన్నాను ఇంకా పెట్రోల్ డీజిల్ ఇవన్నీ కూడా చాలా పెరుగుత వతాయంట లాస్ట్ నెక్స్ట్ వన్ మంత్ లో
అంటే మరి వాటిగా వాటికేగా ఫేమస్ ఇంకా అక్కడ నుండే వస్తాయి కదా ఆయిల్స్ అన్న
ఇంకా వాళ్ళు వార్ లో చూసి యూస్ చేస్తున్నారు ఎక్కువ ఎక్కువ ఆయిల్
అవును మనమే ఇంత సఫర్ అవుతున్నాం అంట అంటే ఆ ఏరియాలో ఆ సిచ్యువేషన్ లో ఉన్న పీపుల్ ఎట్లా వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది
అక్కడ ఉన్న వాళ్ళు ఏం పాపం తెలవకుండానే వాళ్ళ లైఫ్స్ రిస్క్స్ వాళ్ళ షెల్టర్ వాళ్ళ జాబ్స్ వాళ్ళ పిల్లల ఫ్యూచర్ అన్ని రిస్క్ లో పెట్టాల్సి వస్తుంది
అవును వాళ్ళ ఆ ఇల్లు వదిలే వసుకొని సేఫ్ ప్లేసెస్ కి అన్ని వదిలేసుకొని వెళ్లాల్సి వస్తుంది ఉంది
సేఫ్ ప్లేసెస్ కి వెళ్ళిన అక్కడ సేఫ్టీ ఉంటందా లేదో అన్న
అవును ఇప్పటికే చాలా రిపోర్ట్స్ ప్రకారం వేల మంది చనిపోయారు వార్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డ్యామేజ్ జయింది
దాని వల్ల ఈ వార్ స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఎవరికి యూజ్ అవుతుందో తెలియదు కానీ సఫర్ సఫర్ అవుతుంది మాత్రం మనం లైక్ కామెనర్స్
అవును వేరే కంట్రీస్ అయితే కాన్ ఈ వార్ తగ్గించాలని కోరు కోరుకుంటున్నాయి ఈ స్టాక్స్ జరగాలని యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు కోరుతున్నారు
అందరం అదే కోరుకుంటున్నాం మంచి జరిగితే చాలు కదా అందరు లైఫ్ సేవ్ అయితే చాలు
ఎగ్జాక్ట్లీ వార్ ఎప్పుడు సమస్యలకి పర్మనెంట్ సొల్యూషన్ అవదు ప్రాబ్లమ్స్ కి ఎప్పుడు పర్మనంట్ సొల్యూషన్ అవదు ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ పీపుల్ డెత్ ఇదంతా వార్ తీసుకుంటది
అవున
అసలు ఈ ఇష్యూ అంతా ఎందుకు మొదలైంది ఇరాన్ మరియు ఇస్రాయల్ మధ్య టెన్షన్ ఎందుకు ఎందుకు ఎక్కువగా ఉంటుంది ప్రతిసారి కాన్ఫ్లిక్స్ అవుతాయి ప్రతిసారి హలో నీ ఫోన్ కేమయతు